హలో ఆ చెప్పండి ఎ ఎ బాగునాఅండి మీ బాగు్రా అండి
నేను కూడా బాగున్నానండి
ఆ ఏం చేస్తురండి
అదే ఇప్పుడ ఇట్లా బయటకి వచ్చాము
ఆ ఎక్కడి పోతురు ఎక్కడి పోతురు
మామలుగానే అట్లా గాలి కోసం బయటకి వచ్చానండి
అవునా అండి ఇప్పుడు ఎండలో గాలి పోత సరే అండి
ఆ అంటే కొంచెం గాలి వస్తుందని అట్లా వచ్చా
అవునా వామ్మో బయట ఎండ ఎండస్సు వామ్మో మండి పోతుంది మాకు వెళ్ళైతే
అవునా అండి ఇక్కడ ఇక్కడ అంతా లేదండి ఇక్కడ చల్లగా ఉంది
మకల్ని ఎండాస్ వామో బ బట్టలు ఆరేయాలంటేనే కష్టం కష్టం ష్టం అయితది అందుకే మేము ఐడింటికె లేసి సి ఆరెసు కుట్టాం
ఆ అవునండి చాలా కష్టం అవుతు తుంది
తిన్నరండి
తినలేదండి అదే తిన్నా కొంచము అది మొక్కజొన్న మొక్క మొక్కజొన్న కండలు ఉంటే తిన్నా కొన్ని
ఆహా ఉడకబెట్టారా ఏంచిర్రా
ఉడకబెట్టినవి ఉడుకబెట్టినవి నిమ్మ కాయ ఉప్పు కారం వేసుకొని తిన్నానండి
అవునా ఆ తిన్నా అండి దోశ పెస్ష్ట్ ఉన్నా ఎసా దోషా
దోశలో అది చట్నీ
చట్నీ ఆ ఆ పల్లి చట్నీ నిమ్మకాయ చట్నీ అన్నిీ పెట్టుకుంటా
హ భలే ఉంటదండి
అవును ఇంకా పెసదోశ బాగుంటది ఆ రుగుట్ట పోవాలి రంీ ఎట్టపోవాలండి మీజస్ యాదరిగిగుట్టకు పోత నవుది ఎట్ట పోవాలి
ఈ పటాన్ చెరువులో బస్సు ఎక్కితే డైరెక్ట్ బస్ ఉ ఉంటదండి డైరెక్ట్ యాదగిరిగుట్టకి బస్సు ఉంటదండి ఆ మార్కాల్ కూడా బాగానే ఉంటది అక్ అక్కడ దగ్గరలో ఉంటది
అవునుఅవును ఎంత టికెట్ ఎంత ఉంటుందండి బస్సు టికెట్లు ఆ గుళ్ళో టికె
ఆ ఐదు వందలు ఐదు వందలు ఉంటదండి వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంటు ది దర్శనం బట్టి ఇంకా లోప లోపల అభిషేం చేసుకోవాలంటే వెయ్యి రూపా
హా ఇంత ఎంత మంది ఐనా పోవచ్చ ఐదు వందల తోటి
యాహ ఎంత ఎంత మంది అయినా పోవచ్చండి ఏం కాదు మూడు వందల టికెట్ కూడా ఉంటది ఫ్రీ టికెట్ కూడా ఉంటది
ఇంకా ఫ్రీ అంటే వాబో ఎండకి ఎక్కువ నిలవాలంటే కష్ట పిల్లల తోటి చిన్న పిల్లలు వాళ్ళు వేసుకో బ్యాగులు
చాలా చిికిట్సిపోయి ఉంటుంది అంతా తోసుకుంటుంటారు
ఆ ఐదు వందలు
గంట గంట లోపు అయిపోతుందండి
అవునండి ఆ అదే పోదామని అనుకుంటున్నాం నైట్ పోదామని నైట్ పోయి పొద్దున్నే మార్నింగ మధ్యాహ్నం టైం వద్దాం అంతే చెరుగట్ టూ అవవన్నీ ఉంటాయండి మాకు పెళ్ళి
ఆహా బాగ బాగుంటదండి నైట్ కూడా అక్కడ హోటల్ అక్కడ ఉండడానికి చోట్లు స పస్తరాలు కూడా ఉంటాయండి మంచిగా బాగా చేశారు అభివృద్ధి చేశారు ఇంకా అక్కడ ఇప్పుడు బోనాలు వస్తుందా అండి ఎప్పుడు వస్తంది బోనాలు
మాకు సార మాసాలు వస్తాయి ఇంే మాకుెక్కువ సార మాసాలనే బోనాలు ఊత్తప్పుడు పెట్టాం ఇంకా పోయినా గుడికి పోతాం కొబ్బరికాయ కొట్టి ఏమన్నా పెట్టి వస్తాం పాయసం చేసుకొని పోతాం ఇంట్లో
అవునండి బాగుంటది అక్కడ పెద్దమ్మ కాళలి ఎల్లమ్మ టెంపు పులు ఎల్లమ్మ గుడి అక్కడ కూడా వెళ్ళి ప్రసాద పెట్టి బోన లే కత్కొని ప్రసాదం పెట్టి వస్తే
ఉ ఆ అవునా మేము ఇంకా సాన్ మాసల్లోనే ఇం ఇట్లా చీరలు పెట్టుకుంటాం గుడికాయడ పెట్టుకుంటా రెండు మూడు చీరలు తీసుకుంటా సార్ మసాలా మీరు పెట్టుకుంటారా మేము ఇంకా అన్నిటి పెట్
అలా మేము అట్లా పెట్టుకోమండి మేము వాయిన వా పేరెంట్ాలు చేసి ఇస్తాము అది ఇంటింటికి పిలిచి పేరెంట్ టం చేస్ కని సాయంత్రానికి అ వాయనాలుస్త సమడి
అవును మేమి ఇస్తామ అండి శుక్రవారం వాయనాలు గాజులు జాకెట్ ముక్క అన్ని పెేడతాం సాయంత్రం నువ పిలిచ కట్టుకొని వాయనం ఇచ్చి అసంతా లేర్పించుకుంటాం మేము అట్లు పోయి దేవుడు లక్ష్మీ పూజని పెట్టుకుంటా శుక్రవారం నాడు
ఆ అవునా అండి అ
ఒక పొద్దు ఒక పొద్దుం ఏందినము చే ఆ గానీ ఉ ఇంకా
పోయారండి ఎప్పుడైనా
ఆ ఆ పోలేదండి పోవాలండి బ
పరకలు చాలా బాగుంటందండి నేను మొన్ననే ఎళ్ళా
ఆహా ఎట్ట పోవాలి యాన్నితి పోతారు
అదీ కామారెడ్డి నుంచి అనుకుంటా పట్టండిఆ పటాన్చరువు నుంచే వెళ్లొచ్చండి పటాన్ చెరువు నుంచే వెళ్లొచ్చండి
ఎంగతే పోతాం ఎక్కువ తిరుపతి యాదిగుట్ట
ఆ తిరుపతి శ్రీశైలము కాలహా
అవును చెరుగట్టు తెలుసా అండి మీరు పోత రా ప్పుడన్న
ఎప్పుడు వినలేదండి దాని గురించి
మాకు దగ్గరే మా నల్గొండ కానించి దగ్గర నల్గొండరు వచ్చే దారి ఐద వారి ఈ సీ బారేమ పెద్దగుంటది రౌండ్ మెట్లు పైన పాలు పోస్తారు ఇంగో ఏం తిన కున్న పోతే అభిషేకం మన పేరు మీర చేస్తారండి సోమారాలు మంగళారాలు దేట్చు
ఓహో అదే అది ఎప్ప నించో చ్చె సాంప్రదాయం కదండి
అవును అవును మనం వారం వారం పోవస్సు ఉత్త‌ రోజు ఎప్పుడన్నా పోవస్సు ఇప్పుడైనా పోవస్సు అప్పుడు గంటన్నర మాకాడ
అవునండి అంటే మామూలుగా ఏదైనా శుభకార్యాలు
అక్కట్లేదు పోవారం మామూలుగా గుడికి పొయినట్టే పొయ్యి రావస్సు ఒక రోజు పడుతది మధ్యాహ్నంకెళ్ళి రావస్సు అక్కడ బోజనాల్ ఉం టయ్ బోజనం మనయ్ ఉంటయ్ వాయి ఉంటయ్ ఎవ తినే వాళ్ళు వాళ్ళు దింటరు మేము గెక్కువ పులిహోర‌ జేస్కొని పోతం ఇంట్లోనే పులిహోర పైస అజేయటం వస్తదా అండి మాడికాయ్ పులిహోర నిమ్మకాయ పులిహోర
పులిహోర ఆ అవునండి బావుంటది నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటదండి మామిడికాయ పులిహోర కూడా బాంటదండి
మేమోచ్చెస్ ఆ ఆ మేము ఇంట్లో అయ్యే పెడతాం నవేద్యానికి మొన్న ఉగాదికి అయ్యే పెడ్ తిన్నం
ఆ బాగుంటాయండి పూ పూర్ణాలు
పూర్ణాల్ జెయ్యం బ అయి రావు బచ్చాల్ చేత్ స
ఆహా
పూర్ణాలు చెయ్యం శనగపప్పు తోటి ఉడకబెట్టి మిత్తికెస్తం ఏసి పూరి జేషి అల్ల వత్
ఓ బొబ్బట్లా మాకు ఇక్కడ బొబ్బట్లు అంటామండి అదే బచ్చాలు ఆహా
చపాతి టైప్ లాగా చిన్నవి చెయ్యొస్త పెద్దయి అవును నెయ్యేసి కాల్చుకుంటం మూడు రోజులు తింటాం నూనె
బే
అయి ఆ ఆ మూడ్ నాలుగు రోజులు ఉంటయి ఉత్త పప్పు అయినా మిగులుతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తేపకి తింటరు‌ మా
ఆ బాగా నెయ్యేసి పెట్టాలండి ఫ్రిడ్జ్ లో ఆ అప్పుడు ఎండ ఎండిపో కుండా బావుం
ఆహా తడి మీద మొత్తం పీల్చుకున్నా హ చ్ ఆ మీర్ చేయరాండి ప పూర్ణాలు
పూర్ణాలా పూర్ణాలు బాచేస్తమండి మేము పూర్ణల్గుడా చాలా ఇష్టం మాకు పూర్ణల్గుడా ఇట్లే అండి ఈ చెనగ పిండిని ఉడ్కబెట్ టి బాగా బెల్లంలో రుద్ధి! ఆ ముద్ద దానిపైన శనపిండి శనపిండి అండి శనగ్ పిండి
చెనగపిండి కాదు అద్దటానికి ముద్ద ఆహా చెనగపిండిలోనే చెస్తరా
ఆహ్ మీరు అది చపాతి పూరిలా కాకుండా బోండాలా చేసి ఇస్తామండి అంతే తేడా రెండిటికి
అవునా అవునాండి నాదేలా ఒదింది నేను
బాగుంటాయి ఆహా బాగుంటాయి అండి ఒకసారి ప్రయత్నించండి.
చూద్దాం సూద్దాండి నువ్వు చెప్పావుగా చూసి టేసి మళ్ళీ నీక్ చెప్ టండి బాగుందంటే ఆహ్ సరేండి
అహ్ సరేండి ఇంకా మా ఇంటి దగ్గర ఒక ప్రసిద్ధమైన ఓ శివలయ్ శివ గుడుందండి శివాలయము అయి చందిప్ప అంటారండి
ఆహ్
చ మరకత్తలింగం ఆహ్ ఎక్కడంటే శంకరపల్లి రోడ్డు శంకొర్పల్లి శంకరపల్లి తెలుసాండి విన్నారేం
ఏమో నేను అటెప్పుడు వెళ్ళమండి ఇంగిక్కడిక్కడే ఇటేపోత ఎక్కువ ఇంక ఇయ్యే చుట్టుపక్కలే తెలుసు మీరు చెప్పేవన్నీ మాకు తెల్వదే తెల్వదు ఎప్పుడు పోలేదు మీ ఇంటికి రమ్మంటే వస్తాం తీస్తాం
కామ
మీరు ఎక్కడుంటార దాన్ని బట్టి నేను వస్తా ఇ పూట తీస్తకం పోండి
ఆ ఖచ్చితంగా అండి అన్ని గుళ్లన్నీ ఇక్కడ ప్రసిద్ధమైనవి చాలా ఉన్నాయి్ అవన్నీ చూసుకొని అదే దర్శించుకుందామ అండి ఖచ్చితంగా అండి మా ఇంట్లోనే ఉండండి.
మీగో లేమన రండి.
మా ఊళ్ళ ఏంటండి మన ఊళ్లే అడి అందరూ
ఆ ఇంకా ఆ చెప్పండి. ఇంకే సరే అండి వస్తా.
ఆ రండి ఖచ్చితంగా వచ్చినప్పుడు నాకు కు చెప్పండి అన్ని తెర్సనలు చేసుకొని వద్దాంకు
ఆ ఒక రోజు కాదు, రెండు మూడు రోజులు ఉంటా ఇంకామ్ మా అడిగి నేం ఫోన్ చేస్తా అప్పుడు అట్టే షాపింగ్ అవు చీరలు ఐదుసు
అన్నీ తీసుకు కుందంమండి. ఇక్కడ చాలా బాగుంటు ఉండి చే
అవును తీసుకోవాలి. ఇంకా మాకు పెళ్ళి ఉన్నదండి.
అవునా అండి ఆహా ఎప్పుడుండి. అది ఆ ఎట్లా చేస్తారంండి పెళ్ళి పగలు చేస్తారా రేపు
అంటే లగ్ంకోటి ఎప్పుడుస
ఆహా అది మాకైతే ఇక్కడ తెలంగాణ వాళ్ళ అయితే మామూలుగా ప
ల్గకోట ఎట్ట వర్స అతే ఉదయం అయితే ఉదయం నైట్ అయితే, నైట్
ఆా మామూలుగా తెలంగాణ వాళ్ళు ఎక్కువ పగలే చేస్తనని చూసాను. చాలా అదే సరే అండి ఉంటా అండి మంచిగా ఉందని మాట కతే